హలో
హలో
హ హలో వస్తుందా అండి వాయిస్
ఆ వస్తాండి
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి తిన్నారా
ఆ తిన్నామండి
డిన్నర్ అయిందా
అయిందండి
ఎం తిన్నారండి
మేమ్ము పప్పు చారు
పప్పు చారు మరేంటి ఓన్లీ పప్పు చారేనా ఇంక్ ఎం లేదా
ఇంకా వంకాయ చేశాను
అంటే వంకాయ ఫ్రైనా
మసాలా గుత్తి వంకాయ అంటారుగా
ఆ గుత్తి వంకాయ ఆ కాంబినేషన్ అట్లట్లా అండి గుత్తి వంకాయ కూడా కొంచెం పులిపే ఉంటాది కదా పప్పుచారు కూడా మరియు కొంచెం పులిపే ఉంటది కదా
అంటే రోటి తోటి మసాలా గుత్తి వంకాయ బాగున్ టది రైస్ తోటి పప్పు చారు
అవ్నా అండి
ఇంకా మీరు తిన్నారా మీది భోజనం అయిందా
హావ్వునండి నాది కూడ పోయి నేను పప్ నేను పప్పు పెసరపప్పుతో తిన్నానండి
పెసర పప్పా
పెసరపప్పు పాపడ్
మీరు చేస్తారండి వంట్
పి అవకాయ్ పికెల్
మరి మీకు
కుకింగ్ చేయడం వచ్చా ఏమేం చేసుకుంటారు
వచ్చు వచ్చు అండి నేను మామూలుగా చేస్తానండి అది పప్ పెసరపప్పు టమాటా ఆ ఎక్పుర్జీ ఆ దా మ్మ్ ఆ పిక్కీ దాల్ చేస్తానండి బానే చేస్తాను ఇగ అన్ని కర్రీస్ కి సేమ్ ప్రోసెస్ ఎక్కడికి వెళ్ళ లేదండి అన్ని కర్రీస్ కి ఒకేలాగ కదా అండి ఇక వేయడం
అంటే కొంచెం వేరేలాగ వేరేలగ అంటే ఇప్పుడు మా మటన్ సపోజ్ మటన్ లేకుంటే పప్ పూ ఐటమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా
మటన్ చికన్ ఎట్ల వండిన బానే ఉంటది కదా అండి అందులో ఉప్పు కారం సరిగ్గా పడితే చాలు ఆనియన్లు ఏసి వండచ్చు టమాటలు వేసి వండచ్చు
ఉ అంటే ఇప్పుడు చెప్తారు కదా పెద్దవాళ్ళు చేసిన టేస్ట్ వేరే ఉంటది మనం చేసిన టేస్ట్ వేరే ఉంటది
ఇగ అది
మా బామ్మ వాళ్ళు చేసిన టేస్ట్ వేరు ఉంటదండి మేం చేసిన టేస్ట్ వేరుంటది మా బామ్మ వాళ్ళు బాగ టేస్ట్ చేస్తారు
అది మేము పేస్ట్ కోసం కాదండి కడుపు కోసం మీ చేసుకుంటాం ఇగ ఆటైంకి
ఆ హా అంటే పెద్దవాళ్ళు అంటే బాగా టేస్ట్ అట్లా చేస్తారు అని చెప్తున్నా
అవున ఇగ వాళ్ళకు ట్రిక్స్ ఉంటాయి కొన్ని ఆ ట్రిక్స్ యూస్ చేసి ఆ స్పెషల్ స్పెషల్ ఉంటయ్ అందుకోసమే అ అందరి వంటకాలు ఒకేలా ఉండయి రుచిలు వేరు ఉంటాయి కద మీరేం వంటకం బాగా చేస్తారండి మీరు బాగానే వండుతార అనుకుంటా అన్ని వంటల్ వచ్చా అండి మీకు హలో వంటల్ అన్ని వంటల్ అన్ని వ వచ్చా అండి హలో వంటలన్నీ వచ్చా మీకు
చేసుకుంటాం అంటే ఇప్పుడు అవసరంమని చేసుకుంటాం
మీకు తెలుగు సరిగ రాద అండి హలో హలో
హలో
హలో మీరు ఎమన్నా వర్క్ ఉంటే పక్కన పెట్టి మాట్లాడండి మేడం
ఆ ఏం వర్క్ లేదు ఓన్లీ మాట్లాడుకుంటాను ఇప్పుడు
వస్తుంది మీరు హలో హలో అంటున్నారు
రావట్లే మరి మీ వాయిస్ ఏం వినంబ మరి ఓన్లీ ప్లేన్ ఏం లేకు ఇప్పుడు వస్తుంది
అ
ఆ చెప్పండి ఇంక స్పెషల్ ఏం చేసుకుంటారు మీరు
నాకు పెసరపప్పు అంటే చాలా ఇష్టం అండి అదే చెప్తున్నా కదా అండి నాకు చా పెసరపప్పు అంటే చాలా ఇష్టం
చేయడంలో ఏం బాగా చేసుకుంటారని
రెండిట్లో అది ఇంకా దాంతో పాటు ఆవకాయ ఆ పక్కన పాపడు ఉంటే కతం నేను ఇగ కడుపు నిండా తినేస్ పని
ఉహు ఇంకా రెసిపీ ఏమైనా స్పెషల్ చెప్పండి మాకు కూడా
మీరు చెప్పండి మేడం మేం బ్యాచలర్స్ మీరు చెప్తే మేము చేసుకుంటాము ఎలా చేయాలో
మా కూడా మా మమ్మీ చేస్తుండండి మేము చెయ్యం బాగా అట్లా అయితే
మీకు తెలిసిన వంటకం చేప్పండి హలో మీరు అంటారు కదా మీకు అంటారు కదా అరే నువ్వు ఇది చాలా బాగా చేస్తావు అని అలా ఏం వంటకం లేదా అండి
ఆ వున్
ఏంటి
ఊ మరగ్
మరగ్ చేస్తారా మరగ అంటే ఏమన్నా
ఊ మటన్ ఒక సూపనమ్మా
మటన్ సూపా అంటే మామూలుగా మామూలుగా చేసి ఇష్టం కదా అందరు మటన్ కర్రీ అ అట్లా ఉండదా
ఆ అట్లా ఉండదు కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానిలో మిల్క్ ఫ్రెష్ మిల్క్
అవును నేను వినాను నేను హైదరాబాద్ పెళ్ళిళ్ళలో తిన్నట్టున్నాను నేను చాలా బాగుంటది అది అది నాల్ తో తింటారు కదా ఐలాస్ చేస్తారు మేడం
ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి ఇంకా బాదం జీడిపప్పు పో ఇంకా మటన్ బోన్లెస్ మటన్ దాని క బోన్లెస్ బోన్ తోటే కావాలి బోన్లెస్ కాకూడదు
బోది బోన్ మటన్ కావాలి బోన్ ది
ఉ బోన్ మటన్ కావాలి
ఈ జీడిపప్పు బాదం మేందీ అట్లనే వేస్తారా టేస్ట్ చేస్తారా దాన్ని
దానికి నానబెట్టుకోవాలి జీడి పప్పు బాదం నానబెట్టుకోవాలి ఇంకా ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి ఇం బాయి మటన్ బాయిల్ చేసుకోవాలి
క్రీమ్ ఇవన్నీ వేసి పేస్ట్ చేయాలా క్రీమ్ కూడా ఏయ్యలా అందులోనే
ఆ వేరే వేరే ఆ క్రీమ్ కూడా వేయాలి గానీ వేరే టైమ్ లో అంటే
అంటే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇక గై మమ్మి సెజ్ జెయాల్సిన అవసరం లేద్ ఆ చెప్పండి చెప్పండి
ఆహా వేస్ట్ చేసుకో గ్రైండ్ చేసుకుం చేసుకోవాలి దాన్ని వాల్ చేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం
దేన్ని బాయిల్ చేయాలి
మటన్ మటన్ బాయిల్ చేసుకోవాలి
ఇప్పుడు ఆ బాయిల్ చేసిన వాటర్నే యూజ్ చేయాలా దాంట్లో
హా చేసుకోకూడవచ్చు లేకపోత్ ఇంకా బాగా వేసుకోవాలిని అనమాట దాన్ని వేరే వేరే స్టైల్ కూడా చేసుకోవచ్చు అంటే కొందరు ఎట్ల చేసుకున్నరంటే దానిలోనే మొత్తం వేసేసుకుంటారు లేకుంటే వేరేలాగా బాయిల్ చేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ లు ఉన్నాయి దా
అహ్ మీరు మీరేలా చేసిళ్ అది చెప్పండి మీరు చెప్పండి మీరెలా చేసిర్
ఏం లే చేస్ మటన్ బాయిల్ చేసుకుంటా దానిలో కొంచెం పసుపు దానిలో కొంచెం పసుపు వేసుకుంటా
మటన్లో హు
ఆ మటన్లో
హు
ఆ జింజర్ గార్లీక్ పేస్ట్ వేస్కొని దాన్ని వాటర్ బాగా ఏసి బాయిల్ చేసుకుంటా సౌండ్ వస్తుంది మీ సైడ్ నుంచి
ఏం సౌండ్ అండి ఏం సౌండ్ లేదు
ఆ ఇప్పుడు రావటే బయిల్ దేస్
అంటావన్నీ అను లు మసాలాలు వేసి అది ఎక్కువ వాటర్ వేసి దాన్ని ఉడ బాగా ఉడిపించాలేమో సరే అండి నేను ఉంటాను
ఆ సరే అండి